ఉ చాయ్ అయ్యిందా ఉ అంటే మార్నింగ్ ది వేడి ఏస్ పోరాళ్లు లేకుంటాది మళ్ళీ ఇప్పుడు వేరే దాని ఉహు మీకు బర్రె ఉంది గా మీకు బర్రె ఉంది గాయనే ఆ ఉన్నటున్నదే నీ కొడుకు తాగుతాడా బర్రె పాలు
పాలు తాగాడు ఆయన ఆయనకు నచ్చదు పాలు
ఇప్పటి నుండే అలవాటు చేయ్ మళ్ళీ పెద్దగా అయ్యినంక తాగరు
అప్పుడు ఇంగో అప్పుడు ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి బ్రెడ్ ఉన్ను పాలు పాలల్ల బ్రెడ్ ఏద్దు వేడి ఏసితే తినేది మంచిగా ఎ సా బ్రెడ్ తినేది గనా తు బ్రెడ్ తిన్నా పాలు తాగా పోయేది ఇంట్ల అయినా అలవాటులేడు తాగుతలేడు
మళ్ళీ ల్యాబ్ ఎక్కడ నీకు గ్రా నీకు పాలు తగిపించినంకనే అవసరానికో అంతక ముందు అసలు తాగకపోయేది అసలు పాలంటేనే వ్యక్ అని అంటుంది వ్యక్ అసలు ఇంకా అన్నం తినిపించినప్పుడు గమ్మతు చేస్తాడు ఇప్పుడు తాగుతుండు అన్నం తినిపించేటప్పుడు గమ్మతి చేస్తాడు అస్సలు తాగడు అస్సలు తినడు కాదు అంత ముందుకు నా పాలు తాగేటప్పుడు నా కొడుకు ఏడుస్తానట్టు ఉన్నాడు
ఏలా ఏ
తినిపిస్తుందా
తే తిను అవే పేలాలు ఉండయా తెల్ల పేలాలు
ఇంట్ల చేసినాయ బయట కొనుకచ్చి
బయట మచ్ ఇప్పుడు తీసుకొచ్చిడు ఆయన తినుడు తప్ప కోళ్లు వోసు
దేనికి ఎత్తావ్ మరి నమ్మకండి
ఏ ఆ ఆ ఏడార్
మొక్కువా మొక్కు గుండు చేపిచ్చిల్లా గుండు చేపిచ్చిల్లా
ఆ గుండు గుండు అయ్యిండు గుండు
గుండు చేపిచ్చినం
ఏమేం పెట్టిరు మరి మీ కొడుక్కి
నిక్ నేమ్ ప్రిన్స్
హింస డ్రై ఫ్రూట్స్ నీకా
తాగకు మా చెల్లె బిడ్డ పేరు కూడా ప్రిన్సి
ప్రిన్సి ప్రిన్సి అంటే మ్మాయి ప్రిన్స్ అంటే అబ్బాయి
మీ హస్బెండ్ ఏమన్నా చదువుకున్నాడా ఇయాన్ష్
శీయాన్స్ ఆ
ఏం చదువుకోలే ఆ శ్రీయాన్ష్ శ్రీహన్ష్
శ్రీహాన్ష్
శ్రీహన్ష్ ఎస్ ఏ ఎన్ ఆ మనం ఏం చదువుతాం ఏం లాభం అంటానా
అంతే మరి
డిగ్రీ చదువుకొని ఏం లాభం అంటానా
డిగ్రీ చదివినా ఏం లాభం లేదు బీటెక్ బీటెక్ చదివినా లాభం ఉండదు ఏముండదు
ఎన్ని ఇయర్స్ అయితాంది చదువుకోనీ
ఆ
ఎన్ని ఇయర్స్ అయితుంది నీ డిగ్రీ కంప్లీట్ అయ్యి సేమ్ నా లెక్కనే టూ థౌసండ్ త్రీ ఆ
ఆ
పాస్డ్ అవుట్
నా డిగ్రీ కంప్లీట్ అయింది నేను ఎంబిఏ ఓ పొట్టి ఓ పొట్టి ఓ పొట్టి సౌండు చేయకూర
పడుకుందా
పడుకోలే డబ్బాల పోస్తే డబ్బను ఊపుతాండు అటు కింద
ఉప్పు ఆ
అదే అవే ఇచ్చినా గింజాలు ఇత్తే తినట్లేదు కింద పోసి ను
ఏది తినరు పాడు లేదు చెప్తాడు మా కొడుకు అయితే వామ్మో మా చెల్లె మా చెల్లె అక్క నా బిడ్డ తింటలేదని ఏడుస్తాంది ఫోన్ చేసి
అది ఏడుస్తాంది దాని బిడ్డ ఏడుస్తాంది అది తిను అంటే అది ఎడ్తాంది తింటలేదని ఇది ఏడుస్తంది ఏం చేస్తాం ఎవరి బాధ వాళ్లది తింటలేదని అది ఏడుస్తాంది
మీ చెల్లే పాప ఎన్ని మంత్స్?
నాకు ఫోర్టీన్ మంత్స్ ఏమొ ఆ నా బడ్డే అయిపోయింది అ ఊ
చెపు
మొన్ననే బడ్డే అయిపొయింది.
ఆ
ఏ నా పట్టీలు ఉమ్ బర్త్డే అయిపొయివచ్చినాక బ డ్రెస్ తీసుకుపోయిన అమ్మది ఏ మ్మ్
ఏ ఊరు వాళ్ళది?
కొడుకు బర్డే గ్రాండ్డేగా చెస్తారా? ఇంతవరకు ఓకేనా అరే ఇట్లాని గాదు ఇంతవరకేనా చానా మంచి అన్నం తినిపిస్తదా అన్నం తింటా అమ్మమ్మ కధ చెప్పుకొత్తదా
అమ్మమ్మ అక్క అక్కడ ఎందుకే ఇక్కడనేగ
చేసిన పెట్టొద్ద పెట్టుకుంటంది.
ఊహు హు పెట్టాలగ ఆగుపొట్టి ఆగుపొట్టి ఇక్కడదా ఇక్కడదా ఇగో ఇగ
ఏత్తుతానా తాగారా నా మీద అంత కక్ష తీసుకుంటాని నా కొడుకు నా మీద
ఏం చెస్తాం?
వీళ్ల నుంచి నా మీదకి వత్తాంది. ఉండే అల్లం పొట్టు గికుతాను వీళ్ళను అల్లం పోట్టు నేను గికుతానా
అదె అదే మరి నువ్వు అల్లం పొట్టు గీక్తంటే నా హోళి ఆడు కుంటాంది
ఓహో
మీ చెల్ల కూడా మీ చెల్ల కూడా వర్క్ చేతందిల్లా.
ఆ
ఎవ్వరికి రాలేదు ఇగ ప్రాజెక్టు చేసినోళ్లకు, కాల్స్ ప్రాజెక్ట్ చేసినోళ్ళకి ఎవరికి రాలేదు అనింది. బి ఎల్ ఏ ఉమ్
ఆమెకు రాలె
రాలె ఎవ్వరికి రాలె రాకుంటలేదు ఎవ్వరికి
అహహు
నిన్న నైట్ అంత ఓరిచ్చింది పొద్దుగాలనే ఎడింటికే ఫోన్ చేసింది. దానికి వత్తాది ఈమె అయిపొయింది అని మెసేజ్ పెట్టంగానే ఆమె వస్తుందో రాదో తెలీదు. అంతఅయిపొయింద అసలు నాకు వర్కె రాలేదసలు ఉహు మామూలుగానే అప్ ఏమో ఏమో ఈ వర్క్ మం చిగా శిల్ప చేసుకున్నది ఎంత మంచింది కదా ఉమ్ ఏం చేత్తండు మీ కొడుకు ఏం చేయాలి మరి బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడతాన చెవు పేలిపోతదేమో ఫోన్ అనిపిత్తంది అంత హీట్ వత్తాంది ఫోన్ లో నుండి ఏయ్ లే ఈ పిల్లగానితోటి అయితే ఏగలేను గిన్నె నువ్వు నేను చుతేలా టైమ్ సైరెడ్ పోసుకున్న అనుకుంటరు
అడుత్తండా మొత్తం ఓ పొట్టి ఓ పొట్టి ఏం తింటనావ్ పొట్టి
అ
ఇక్కడ ఉన్నాయి కదా అప్పలు ఈడ తిను వాయిస్ బ్రేక్ అయితాంది
ఉ
ఉమ్ ఇప్పుడు వినపడతాంది
అహో అయ్యో ఆడ పోట్టు పీకుతాంటే వాడు
ఉహు
ఏమీ లేదు అసలు
అ
మీ అత్తమ్మ స్టార్ట్ చేసినట్టు ఉంది సాయంత్రం పని
ఏం లేదు ఇల్లు ఊకుతాన్న నేను
ఇల్లు ఊకుతుంట మాట్లాడతానా నీకు బ్లూటూత్ లేదా
బ్లూటూత్ ఉన్నాయి వామ్మో అది నాకు చెవిలో పెట్టుకున్న తలకై నొప్పి లెత్తది మరి పడ పడా
ఉమ్ ఏందో ఏమో ఈ పిల్లగాళ్ళతోటి ఈ కథ ఈ రాజ్యం ఎప్పుడు పెద్దగా అయితరో ఏమో నాకైతే పిచ్చే లేత్తంది
ఒకళ్ళకే
ఉమ్ ఏ ఇంకొకల్ని కనబుద్ధి అయితలేదు నాకు వీన్ని చూత్తంటే
ఉమ్
ఈ తలకాయ నొప్పి యీ తలకాయ నో ప్పిత్తాంది నాకు రోజు వీన్ని చూత్తంటే
ఉమ్